బాగున్న బాగున్నారా
ఆ బాగున్నాను
ఏం జెస్తున్నారు లేదు ఇంకా తిన్నారా
ఆ తిన్నామండి
హ్మ్
ఏ
చెప్పండి
ఏం జెస్తున్నారండి
మేము లేను కదండీ
ఇంక లేట్ అయింది తినలేదా
ఇ రోజు హాస్టల్ లో ఉప్మా చేసారు తినలేదు
ఓ ఉప్మా నచ్చదా అండి మీకు
హ్మ్ నచ్చదు
హ్మ్
బ్లాంక్
లంచ్ ఏంటండి మరి
హ్మ్ఏంటని
లంచ్ ఏంటండి మరి
ఇగ చూడాలి ఎళ్ళి లంచ్ టైమ్ లోని లంచ్ ఏం
ఆ హ ఆ ఊహు
భోం చేసారా తిన్నారా
ఆ తిన్నామండి దోశ తిన్నాం
ఒ ఆహా బ్లాంక్
ఇంకా అండి మీకు ఏ టిఫిన్ అంటే ఇష్టమండి
ఇంక
మీకు ఏ టిఫిన్ అంటే ఇష్టమండి మరి హాస్టల్లో చేసింది
దోశ ఇంక బోండా ఇవి రెండిష్టం
అవి రెండే బావుంటాయా హాస్టల్లో
హ్మ్ అవునవును
ఊహు
అహ్
సండే ఏమనా స్పెషల్ చేస్తారా అండి
ఈవినింగ్ అయితే చికెన్ ఉంటది అంతే బ్లాంక్ న మ్మ్ ఇంట్లో హలో ఆ అ